లో అహా బా ఆ బావున్నారా అండి
బావున్నాం బావున్నాం అండి
ఆ బావున్నా ఏం జేస్తున్నారా అండి తిన్నారా అండి
ఏం నా తిన్నామండి మీరు
తిన్నామండి ఈ రోజు మేము చికెనండి
అవునా మేము దోస్
ఆ మీకు చికెన్ ఎ అవునా అండి మీకు చికెన్ ఎలా చేయడమో వచ్చా అండి
నాక్ వంటలు రావండి నాకు వచ్చేది మ్యాగీ ఎగ్ రైస్ అంతే అండి
అవునా అండి ఆ ఆ వచ్చండి ఆ
అవునా ఏవేవి వచ్చు మీవి
పి నాకేమేమ్ వచ్చంటే అండి హలో
ఆ చెప్పండి
నాకైతే మంచిగా మ్యాగీ వచ్ మ్యా నాకు మ్యాగీ వచ్చండి చి కెన్ చేయడం వచ్చండి పులిహోర వచ్చండి ఆ
అబ్బా
అవునండి మీకు తెలుసా అండి చికెన్ ఎలా చేయ
ఊమ్
చికెన్ ఎలా
తెలీద్ అవునా అండి ఆ సరే అండి
ఆ ఏం తెలుసా అండి ఫస్ట్ చికెన్ని బాగా తెచ్చుకున్న తర్వాత ఒకసారి కడుక్కోవాలండి
ఆ
మీరు వాష్ చేసుకుంటార అండి చికెన్ ని
ఆ ఆ వాష్ చేసుకుంటామండి
ఆ చేసుకోవాలండి ఎందుకంటే వాళ్ళు ఎలాగో అలాగా కొట్టి మనకి ఇచ్చేస్తారండి మరి మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత కడుక్కోని చిన్న చిన్న పీసెస్ చేసుకొని
ఆ
అలా చేసుకుంటాం కదండి మనము
అవునండి
ఉమ్ మళ్ళీ ఏమంటే అండి తర్వాత ఫస్ట్ తిరువాత వేసుకోండి కొంచెం కరివేపాకు జీలకరావాలు ఆయిల్ కొంచెం
ఆ
ఇప్పుడు ఆ చికెన్నంతా దాంట్లోకి ఏస్కోండి మంచిగ్ గ మరగనివ్వండి ఆయిల్లో అంటే మరి అంత తాయిలు కాదండి ఊరికే కొంచెం ఏసి కొంచెం అదే నీచు స్మేల్లు పోవడానికి పొయ్యేలాగండి ఆ ఇప్పుడేమంటే అండి ఇప్పుడు మసాలాకు తయారు చేసుకోండి కొంచెం ధనియాల పొడి కొంచెం కొబ్బెర
ఉప్పు కారం పసుపు
కారం ఇప్పుడు కాదండి ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఆ అదే అండి అల్లము వెల్లుల్లి మరి ఇంకోటి ఏంటంటె కొంచెం కొత్తిమీర కొబ్బర ధనియాల పొడి అట్లంతా ఆ కొంచెం ఉప్పు అదంతా మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్ ని మంచిగా హలో హలో హలో హలో వినిపిస్తుందా అండి హలో హలో హలో హలో హలో హలో ఆ వినిపిస్తున్నా అండి ఆ అదే అండి మంచి గట్లా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి పేస్ట్ చేస్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అది ఉంటుంది కదండి చికెన్ ని మనము ఇంకా ఆయిల్ ఫ్రై చేస్తూ ఉంటాం కదండి కొంచెం తిర్వ తలాగా ఇప్పుడు దాంట్లోకి ఆ పేస్ట్ అంతా వేయండి
ఓకే
ఏమండి మీకు వినిపించట్లేదు ఏమో సౌండ్ వస్తుందండి చిన్నగా
మీ నుండి సౌండ్ వస్తుందండి నాకు
వస్తుందా అండి
ఆ అవునండి మ్మ్ ఇప్పుడు ఓకే ఇప్పుడు నా సౌండ్ అండి
ఆ లేదండి తెలుసా అండి ఇప్పుడు దాన్ని అంతా చికెన్ లో వేసుకోండి
ఆ
దాన్నంతా చికెన్ లోకి వేసుకున్న తర్వాత అండి బాగా మరగణించండి ఇప్పుడు మనకు గుజ్జు గుజ్జుగా గ్రేవీ లాగా కావాలనుకోండి కొంచెం మంచిగా వా టర్ ఏసుకోండి ఒక పెద్ద గ్లాస్ అంత ఆ ఒక పెద్ద గ్లాస్ అంతా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసు ప్పు కొంచెం కారం కొంచెం ఉప్పు అట్లా కొంచెం అట్ల అదేమండి గరం మసాలా చికెన్ మసాలా ఉంటాయి కదండి
అవునండి
ఏం తెలుసా అండి అవి కూడా ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం కొంతమంది అయితే ఎంత మసాలా పెట్టి మ్యాగ్నెట్ అంట అట్ల ఇట్ల త చేసుకుంటారండి ఆ మీరు కూడా అట్ల ఇష్టమా అండి
టేస్ట్ బాగుండదు ఎక్కువ అవునండి నాకు
ఆ ఎంతైనా మన స్టైల్లో ఇట్ల చేసుకుంటేనే బాగుంటుందండి కొంచెం అలా వేస్ కొని అంతేగాని అట్ల అంతా చేసుకుంటే ఏం బాగుంటదండి
అవునండి
టండి మీరు పులిహోర చిత్రాన్నం అవి అయిన చేస్తారా అండి మంచిగా
అవన్నీ నాకు రావండి
మ్మ్ మ్యాగీ అన్నా చేస్తారా అండి
మ్యాగీ ఆ మ్యాగీ చేస్తా అండి
ఆ మీరు మటన్ చి కెన్ బాగా తింటార అండి
ఆ దిండుగ తింటాండి
నేను మటన్ అంత తిననండి. మీక్ తెలుసా అండి పులిహోర గుజ్జు ఎట్ల చేసుకోవాలో తెలుసా అండి మీకీ?
పులిహోర గుజ్జు అవన్నీ తెలిదండి నా
అవునా అండి, ఏంటండి మీరు వంట నేర్చుకోవాలండి అమ్మాయన్న తర్వాత.
అవునండి ఇంక టూ ఇయర్స్ పోతే పెళ్ళి చేసారండి చే నేర్చుకోవాలి.
అండి అమ్మాయి అంటే మంచిగా వంట చేసి ఉండాలండి ఒకరు వస్తే కాఫీ చేస్ చి మంచిగ భోజనం పెట్టేలా ఉండాలండి, మరేం తెలుసా అండి మంచిగ పూజ్ చేయాలండి ఫస్ట్ అమ్మాయి అంటే అసల్ వీల్ పూజ్
డి ఇప్పుడు యూట్యూబ్ ఉన్ల
ఆ మీరు పూజన్న చేస్తారా అండి మంచిగా?
చె
హలో
పూజ చేస్తానండి పూజ చేస్తానండి.
చెయ్యాలండి మంచిగ ఉండాలండి.
ఆ ఉంటా ఉంటాం అండి
ఇంకేం తెలుసా అండి నాకైతే ఒక వంట వచ్చండి.
ఏం వంటండి?
సా అండి అవిదేదో బీరకాయ చట్నీలు అంటా అవన్నీ చట్నీలు ఎట్ల చేస్తారో మీక్ తెలుసా అండి? ఏం లేదంటి ఫస్ట్ అన్ని ఈ ఏ ఏ వెజిటేబుల్ తో చట్నీ చేయాలనుకుంటరో ఆ వెజిటేబుల్నీ కట్ చేసుకోండి. కట్ జేసీ అన్ని మిక్ పాడిడండి అదేమి తిరువాత అంటరు, తిరువాత పెట్టేయండి చెట్నీ రెడయిపోతది. అంతే అండి. మీరు దోశలేకి చట్నీ ఎట్ల చేసుకోలో తెలుసా అండి? నేను మీక్ చాల చెప్ నీక్ నేను మీకు చాల చెప్ సర్లే అండి. ఏం తెలుసాండి ఇట్లా చెప్పుకోడం వల్ల ఏమవుతుందో తెలుసా అండి మీరెప్ ఎప్పుడైనా ఏ పరిస్థితులన్నా వంట చేయాలనుకున్నారనుకోండి ఆ ఆ రోజు ఆ అమ్మాయి తో చెప్పింది కదా, ఓసారి ట్రై చేద్దామనేసి మీరు చేసేస్ స్తారండి అంతేనా కాద అండి చెప్పండి
అంతే అంతే అండి దానికి తగ్గట్టు ఉప్పు కారం కూడ చెప్పాలి కదండి.
అవునండి. ఉప్పు కారం ఏముందండి? ఇప్పుడు ఒక కేజీ చేస్తానామా ఇప్పుడు ఎంతమంది చేస్తున్నమ ఒక నలుగురి చేస్తున్నామా, ముగ్గురికి చేస్తున్నామా, ఇంత సరిపోతుందా, అంత సరిపోతుందా, అనేలాగా వేస్ కోలండి చూసి అంతే ఆ ఆ ఇంకేం తెలుసా అండి, మీకి మ్యాగీ అన్నా వచ్చా అండి అట్లీస్ట్?
ఆ వచ్చండి. మ్యాగీ వచ్చండి. బాగ చేస్తా అండి. ఫస్ట్ ఆయిల్ పోస్తామండి, ఆయిల్ పోసి జీలకరవాలుు ఓస్ స్తాము కరివేపాకేస్తారు ఒట్టిమిరపాయకాలు ఎస్తారు. ఒట్టి మిరుపకాయలు
మేం పచ్ మిరపకాయ్ ఎస్ పచ్చిమిరకాయ వెయ్యాలండి మంచిగా
అవునా మేం ఒట్టిమిరుపకాయలు ఎస్తామండి.
అవునా అండి మ్యాగీ మసాలా అన్
లేదండి ఒట్టిమిరపకాయలు ఏస్తే టేస్ట్ వస్తదండి. మ్యాగి మస్ సలో లాస్ట్కి ఏస్తామండి మేము నీళ్లు పోసి, మ్యాగీ ఏస్తం, తర్వాత మ్యాగీ మసాలా వేస్తాం.
మేం తెలుసా అండి ఫస్ట్ మంచిగా ఆనియన్స్ టమాటాస్ చిల్లీస్ ఫస్ తే నీళ్ళు పోయాలండి తర్వాత కాదు
హన్
మీరు అలా బోస్త అలాపోయాకుదండి ఏ తెలుసా అండి ఫస్ట్ నీళ్ళు అన్నీ బాగా
లేదండి టేస్ట్ మంచిది వస్తుందండి అవును నీళ్ళ పోసి తర్వాత ఉడుకుతది గదా
ఆ అవునండి అలా చేసుకోవాలండి ఏం తెలు సండే సరే ఎక్కడ ట్రై చెయ్యండి ఎంత బాగుంటుంది తెలుసా
ఓకే అండి మీరు కూడా ఇలా ట్రై చేయండి
అ ట్రై చేస్త ఇస్తామండి ఏం తెలుసా అండి ఎగ్ మ్యాగీ ఎట్లా చేయాలా ఎట్లా వస్తుంది అనుకోవద్దండి ఫస్ట్ మ్యాగిని అంతా ఉడకబెట్టి ట్టుకొని వాటర్ అంతా తీసేయాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని తరువాత పేసేసుకొని ఇప్పుడు మనము ఎగ్ గుర్చి ఎలా చేసుకుంటామండి అలాగంతా ఫ్రై చే అలాగంతా ఫ్రై చేసే కోని బాగా చిన్న చిన్నగా చేసుకోవాలండి ఇప్పుడు ఆ మ్యాగీని అంత అత్త తీసి దీంట్లో మంచిగా ఎత్తి కలిపేసుకుంటే ఎగ్ మ్యాగీ అయిపోయేనండి అంతే
అంతేనా ఓకే ఓకే అండి
అంటే చాలా ఈజీ అండి నేర్చుకోవడం మళ్ళీ ఏం తెలుసా అండి నాకు మొన్న మీ అక్క చెప్పారండి గార్లిక్ మ్యాగీ అంటండి చాలా బాగుంటుందండి మ్యాగీ హలో
బ్రెడ్ ఆమ్లేట్ వచ్చు మీకు
లేదండి మన నాకు రాదండి అవునండి దాన్ని ఎలా అండి పోస్తూ ఉంటారు ఎగ్ మ్యాగీని
చేయి
రాదండి ఎలా చెయాలండి
తీసి ఉంటాం కదండి ఫస్ట్ అటేస్తారు
ఆ వచ్చండి
ఆ ఆమ్లెట్ చేసిన తర్వాత బ్రెడ్ మధ్యలోకి పెడ తా మండి రెండు టూ పీసెస్ తీసుకొని ఆ పక్క ఈ పక్క కాలుస్తాం అంతే అంతే
అంటే నేను ఎమను కున్నా అండి ఫస్ట్ బ్రెడ్ని పెట్టి ఏదో మధ్యలో పోసి పెనుమంత పోసి అట్లా చేస్తా ఉంటారు కదండి
ఆ అట్లా కూడా చేయొచ్చండి బ్రెడ్ని పెట్టి బ్రెడ్ని కాల్సి మళ్ళీ ఆమ్లెట్ దాని మీద ఎగ్ ఎసేది
ఆ ఏం తెలుసా అండి ఆ మరి అదేమో అంట తింటారండి బ్రెడ్ శాండ్విచ్ అని చెప్పి
ఏమంటారు
ఆ బ్రెడ్ సాండ్విచ్ లో ఎందో వైట వైట్ సాగు పె టి కొంచెం ఏందో బేబీ కార్న్ అంట టాయి ఎవేవో చాలా ఉంటాయి అండి ఆ సాండ్విచ్లు ఆ మైనీసు ఈ మైనీసు కిచ్చప్పు అదేంటండి ఎంతో ఎందో ఇంగువ అంటారు అదేందండి అది ఎందుకు వాడతారండి అసలు
టేస్ట్ కోసం అండి
అవునా అండి అవునండి ఆ టేస్ట్ కోసము ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది అంటారు విన్నాను అండి ఎక్కడో
అవునండి బాగుంటాది
అవునా అండి మీరు ఎప్పుడైనా వేసారండి ఇవా వేసే అట్లు ఏమైనా
లేదు లేదండి మమ్మయ్య చేస్తాది కానీ నేను చెయలేదండి
నేను కూడా ట్రై చేయాలండి ఒకసారి ఇంగువా ఎట్లా చేయాలి ఏమనేది
ఆ అవునా ఓకే అండి
అబ్బాయి ఇంకా పో గు గుళ్ళల్లో పులిహోర చిత్రాన్నము ప్రసాదమంగా చేస్తారు ఎంత బాగుంటుంది కదండి
అబ్బా అది గుళ్ళల్లో మాత్రమే చాలా బాగుంటదండి గుగ్గుళ్లు కూడా
కసాపురంలో పులిహోర ఉంటుంది చూడండి ప్రసాదము ఎన్ ఎంత బాగుంటుంది కదా మీకు తెలుసా అండి అవునా అండి
అ మావూరు పక్కనే అది
ఆ అవునా అండి మేము కూడా చాలా సార్లు వెళ్ళామండి చాలా బాగుంటుందండి
అవునా అవునండి
సరే అండి అయితే బాయండి
మ్మ్ మ్మ్ సరే అండి